ఆ చెప్పు ఆ తిన్నా నువ్ తిన్
ఆ తిన్న ఎం చేస్తున్నావ్
ఏం చేయట్లేం
ఆ
హ్ ఇంట్లనే ఉన్నా ఏం చేయట్లే
ఉమ్ ఉహుమ్మ్ చిన్నుగాడు ఎన్ జేత్ త్తునడు
గుండుగాడు స్కూలుకు పోయిండు
ఉ హు
సాయంత్రం నాలుగింటికి వస్తాడు
అవునా నైట్ తిప్పులి వెళ్తా అన్నారుగా వెళ్ళలేదా
పోలేదు రేపు పోతమని చెప్పిం నువ్వు ఎన్న
అన్నయ్య వాళ్ళు బాగున్నారా
ఆ బాగున్ న్నారు ఆ బాగుంది
అవును మొన్న వైజాగ్ పోయింరంటగా
ఆ పోయిరు
ఇంది
ఏమో నాకు దేల్ వద్ మీ అన్న చెప్పలేదు మంచిిన ఎంజాయ్ చేసిరంట
హ హ అక్కడ పక్షులు ఇచ్చి ఎట్లున్నాయి బీచ్ ఎట్లున్నాయి
బాగుందంటా వాచ్
ఉ హ్మ్ అ అందరూ వెయ్యిరు ఫ్యామిలీతో ఎంజాయ్ చేసారా మంచిగా
ఆ చేసాం
అవునా ఎమ్ ఎమ్ కర్రీస్ వండారు ఎట్ల ఎట్లుంది ఏయి అస్తలో మైదాకు ఎలా ఉంది
బాగుంది ఇంకా అది చికెను
ఉ హు ఉ హూ చాపలేని కాయలు జిల్లేడ ఆ రా రకరకాల చేపలు ఉంటాయిగా
ఆ చూసినమ్
ఉహు ఎక్కడెక్కడ వెళ్లారు ఏమేం చేసిర్రు అసలు ఎట్లా ఎంజాయ్ చేసారు అసలు ఎలా ఉంది
ఆ బాగుంది చాలా చూసినం బావుంది
ఉ హు ఇంకయి మీతో ఎవరెవరు వచ్చారు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అసలు ఎలా అనిపించింది హ్యాపీగానా ఉన్నా వెళ్లొచ్చారుగా ఎలా ఉందనీ అడుగుతున్నావు
ఆ అందరంపోయినం చాలా మంది పోయి ఎంజాయ్ చేసి
ఉ హు అ అందరు ఒకెలాగ ఇంక రండి
ఆ అందరం కలిసి పోయినం ట్రైన్ కి ఉకే పోయినం
ఉ హు హలో వాళ్ళు వీళ్ళు అంటు ర్ న్నారు అ వెళ్దాం వెళ్దాం అంటే మీరు నువ్వు అయితే లక్కీ గా పోయావూర హ్యాపీ గా బిర్యానీ తిన్నార అక్కడ
ఆ తిన్నాం
ఉహు ఇంకా మళ్ రివర్స్ గూడా అదే ట్రైన్ ఏక్ క్కర వేరే ట్రైన్ ఎక్కారా
అదే ట్రైన్ ఎక్కినం హ ఆ వచ్చేటప్పుడు విజయవాడ పోయి అన్ని చూసుకో నీ దర్శనం చేసుకోని తినీ వచ్చినం ఆ అదే అక్కడికే పోయి అన్నీ చూసుకొని పిల్ పిల్లలకు బొమ్మలు తీసుకొని వచ్చినం
అవునా నేను గూడా పోదామని అనుకుంటానా చిన్నగా పోతుంది అందుకి ఎల్లుంది అని ఇంకేంటి విశేషాలు రామప్పా గూడా పోపోయురా చిన్నగా జత్రకిి
ఆ మేడారం పోయి రామప్ప అయ్యనీ చూసి వొచ్చి
అక్కడ ఎట్ల ఉంది జాతర ఎట్ల జరిగింద
జాత్రర బాగుంది చాలా జనం ఉన్నరు ఫుల్ ఆ ఫుల్లు జనాలు ఉన్నరు దర్శనం మంచిగ అయింది జాతర బాగా జరుగుతాంది
ఉహు కోలిగినీ కన్నీ గోశారా మంచిగా
కోళ్ళని కోస్నం యాటని కోస్నం చాలా రోజులు త్రీ ఫోర్ డేస్ ఉన్నాం
దర్శనం ఎలా జరిగింది
దర్శనం మంచిగనే అయింది వచ్చేటప్పుడు రామప్పకు పోయి వొచ్చినం
ఊ హుమ్
తిరిగి
మ్మ్ హు అలా జరిగిందంటరా హ వంటలు గింటలు అన్ని అక్కడ్ అన్ని అరెంజ్ మెంట్
ఆ రోజు అక్కడే
ఏంటి అక్కడే చేస్తారా
ఆ అక్కడే చేసినాం మంచిగ తినడం వండుకోవడం తిన్డం ఎంజాయ్ చేయడం
ఇంకేం చేయలేదా
ఇంకా టెంపుల్స్ కెళ్ళి చూసినాం కదా పక్కల్ కి
ముహు ఎవరు ఎవరు వెళ్ళారు
అంత ఫ్యామిలీ మొత్తం పోయాం
ఫ్యామిలీ మొత్తం అట్లా ఎళ్లారా
ఆ
ముహుం బానె ఎంజాయ్ చేశారనుకు కొంచెం గట్టిగా
ఆ బానే ఎంజాయ్ చేసినాం పుట్ ఎంటుకలు కదా చానే ఎంజాయ్ జేసొచ్చినం ఇగ
ఉమ్ రామప్ప శ్రీశైలం అన్ని కవర్ చేయండి ఇగ చిన్నగ చిన్నగా రాండి వారం రోజులు అట్లల్ల తిరిగి రాండి ప్రశాంతంగా
ఆ తిరుగి వచ్చినమ్ మల్ నెక్స్ట్ తిరుపతి పోవాలి. ఇంక మళ్ళీ ఊర్లల్ల పోతనే ఉంటాం.
ఉహు
హమ్
పై పన్ను అయిపోయినాగ బిర్యానీ గిర్యానీ అన్ బా మంచి గా సర్కలంగా చేసారనుకుంటాను.
అన్ని చూసినాం అన్ని తిరిగినం మంచిగా ఎంజాయ్ చేసినం
ఎవరెవరు వెళ్ళారో?
అందరు ఫ్యామిలీ మొత్తం వెళ్ళాం.
ఉ హుమ్
హు
రామప్ప రామాగా రామాప్ప ఎట్లుంది
రామప్ప బాగుంది టెంపుల్
ఉహు ఉమ్ అక్కడ అక్కడ కూడా అక్కడ కూడా బాగా అవునా పక్కన కూడా వెళ్ళిపోయార నె ద నెల కూడా ఇబ్బంది ఏం లేకుండా ఉంది హ్యాపీగా జరిగింది గా
నే జరిగి గింది స్నానాలు చేసి మంచి గ దర్శనానికి పోయి మళ్ళీ అక్కడ
ఆ అవునా ట్రాలీలో ఎల్లార్ ఆ మంచిగా
ఆ ట్రా లియే పెద్ద ట్రాలీ మాట్లాడుకొని రొండు ఆ ఇంకొక ఆటో మాట్లాడుకొని వెళ్ళినం ఫ్యామిలీ
ఉహు హుమ్మ్ ట్రాలీలలో చాలా మంది అచ్ సార్ అనుకుంటావ్
ఆ చా ఆ చాలా మంది ఏం కాలే ఫ్రీగానే పోయినాం ఒక ట్వంటీ మెంబర్స్ పట్టిరు ఉ ఇంకొక ఆటో చిన్నది ఆ
పైన పైన చాలా మంది ఖర్చు చాలా అయి ఉంటంది నట్టుంది గ
ఆ చాలానే అయింది ఉమ్
అవునా అంటున్నారు అందరు చాలా మంది వెళ్ళారు కానీ ఎలా ఉందని
ఆ బానే ఉంది మంషిని అ దర్శనం
హ్మ్మ్ పుట్టే గంటలు కూడా పోతున్నారంటగా వేరే గుడికి ఏదో వెంకటేశ్వర స్వామి గుడి ఉందంటగా
అందుకే పోలే ఇగా
అవునా టైం కుదిరినప్పుడు అటు కాని వెంకటేశ్వర స్వామి గుడి చాలా బాగుంటది అక్కడ చాలా పక్ష పచ్చల అన్నీ ఉంటాయి ఇది కూడా విశాలమైన ప్రదేశమే వెంకటేశ్వర స్వామి కూడా మారమ్మ గుడికెళ్ళి
పోవాలి
పోవ ఇంకా చాలా ఉన్నాయి అక్కందిగా
ఉన్నాయి పోవాలి
ఇంకా ఇంకా న సిగ్నల్ రాట్లేదు ఏంటి ఫోన్ కి
వస్తుంది సిగ్నల్ పని చేస్తూనే ఉంది ఇక్కడ
అవునా న ఇంకా అండి చాలా తిరగాలరు
ఆ తీరిగినం మళ్ళీ పోవాలి ఇంకా దేవుళ్ళ కాడికి
ఉమ్ హ్మ్మ్ ఉ మనవురా ఎప్పుడుస్తున్నారు ఊరికి ఇటు.
వస్తాం.
టైమింగ్ ఎంజాయ్ బానే చికారు మీడ. కవర్ చేస్తూ. సరే బానే ఉంది చాలా మంది జనాలు వచ్చారు అనుకుంటారు ఫుల్ మంది.
అవును మంచిగానే ఉంది. మొత్తం తిరిగి వచ్చినాం బానే జరిగింది.
హ్మ్మ్
కోస్టలి చాలా ఎక్కువే ఉందం
ఆ చాలే ఉంది అందుకే మేము అక్కడ గొన్నకపోలే ఇక్కడ నుంచి అన్ని తీసుకొని పోయినం
అ తల్లిని చూశారా పెద్ద తల్లిని
ఆ చూసినాం
ఎలా అనిపిచ్చింది దేవుడి గుడి
బావుంది చాలా
ఇంకా పెద్దవాళ్ళు ఇది ఆ పెద్ద పెద్ద తల్లిలు అంటే చిన్న సమ్మసారక్క పెద్దమ్మ సమ్మసారక్క వచ్చాలా ఎలా అనిపిచ్చింది మీకు
ఆ మంచిగా చాలా మంచిగా అనిపిచ్చింది అసలు ఆ తల్లి వచ్చినప్పుడు పోయినప్పుడు మాకు అసలు కానీ ఫుల్లు జనం లా అసలు ఆ తల్లిని చూసినాం చాలు
ఓ అవునా చాలా మంది చాలా మంది జనాలు ఉన్నారు టీవీలలో కూడా చూ సరు అంత పెద్ద తొక్కులట్లో ఏదేమైంది ఎంత మంది జనాలు వచ్చారు అని
క్కిసలాటలసలు పిరి ఆడలే గాలిలే అయినా ఇట్లనే పోయ నం మంచినే అయింది ఇగ అంతే
బంగారం దొరికిందా మీకు దర్శనం
దొరికింది అసలు దొ అసలివ్వట్లే ఎట్లనో అట్లా సాదిచ్చుకొని తీసుకొని వచ్చినం
ఓ చాలా చాలా మంది జనాలు వచ్చారుగా
చాలా జనం వచ్చిరు అసలు కాళ్లు దొక్కుతారు నడవడానికి కూడా ప్లేస్ లేదు
హ్మ్ హు ఇంకా చాలా మందికి అటెంటివ్ ఫుల్ జనాలు లు బంగారం దొరుకున్న ఎంతసేపు పట్టింది దర్శనానికి మీకు
దర్శనానికి ఒక గంట సేపు పట్టింది
తలవని జనానికి పెట్టారు చాలా గంటలు బట్టి ఉంటుందిను ఉంటాగా
ఆ పట్టిందిలేగ మంచిగానే అయింది దర్శనం ఫ్రీగా
హలో. చాలా మంది జనాలు అంత మందిలో అసలు మామూలు మనుషులం కాం దేవుడు అమ్మవారు బాగా అలంకరించారా అమ్మవారిని బాగా.
ఆ చాలా బాగా అలంకరించిర్రు చీరలూ, గాజులూ, బొట్లూ. ఓ చాలా పెట్టారు.
క్కడంగా తొక్కిసలాట పోలీసోళ్ ఆపారా మిమ్మల్
ఆ పోలీసోల్లు ఎక్కడికక్కడికి ఉన్నరూ, ఆప్తనే ఉన్నరూ పోయేటోళ్. పోతనే ఉన్నరు, వచ్చిటోళ్ళు వత్తనే ఉన్నరు, అయితనే ఉంది పోతనే ఉండ్రు.
కొంతమంది జనాలలో యాడున్నరో.
ఆ చాలా ఇంకా మేం పోయినంక చాలా మంది వచ్చారు. హ
జాతరప్పుడే చాలా బాగుంటాయి. అమ్మవారికి. దర్శనాలు ఇ అన్నీయాలగా ఏ మొక్కు కోసం పోయారు. చూడ్నిక్ ఎల్లారా.
ఆ
మొక్కు కోసం ఎల్లార్
మొక్కు కోసమే పొయినం.
ఊ బాగుంటది అమ్మవారి
చాలా బాగుంది ఓ అది కం కంపల్సరీ
మళ్ళీ దేవుడు ఉన్నప్పుడు మళ్ళీ పెట్టాలి.
అవును వెళ్ళాలి.
చాలా మంది జనాలు వెళ్ళిపోయి ఉంటారు అనుకుంటరా.
ఆ మళ్ళీ పోతూనే ఉంటాం ఇగ మేము, ప్రతీ ఇయర్.
అయినా ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చారు, కొన్ని కోట్ల మంది వచ్చారు.
అవును చాలా మంది వచ్చింరు. మస్త్ ఐ మస్తుందీ జాతర అక్కడ. చాలా బాగుంది.
అలా సాగిందా జాతరో.
ఉమ్. బాగుంది చాలా.